ఆ చెప్పు
స్టెప్స్ దగ్గరకు వచ్చినాయి ఇక తిన్నము ఇక వాళ్ళు ఫోన్ లో మాట్లాడుతారు వీడి వీడియో కాల్ అనేసి ఇలా బ బయట్కొచ్చినాయిద
ఎవరితో ఒక ఆమెతో నా వీడియో కాల్ ఎవరితో అంటున్న
అంటే మా మరిది తోటే
ఇంతసేపు అయిపోయి అయిందా మరి టైము ఇందాక ఆ టైం అయిందా లేదా
ఆ అయింది అయ్యింది అయినంకనే వాళ్ళు రాలేదు ఇంకా టైమ్ అయిందనే నేను అ ఆ కట్ చెయ్ ఇంకా కాలు కట్ చేశా
ఉహు ఆ చెప్పు
ఆ ఇంకా తిన్నావా మరి ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూనే పొద్దున ఏందిన్లె మధ్యాహ్న ఆఫ్టర్నూనే ట్వల్ థర్టీకి తిన్నా
ఎందుకట్లా పొద్దున టిఫిన్ తింట లేవు
ఏ అలా కట్లు పోసిన నిన్నడి పిండి ఉంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇంకా నాకేం లే కుండే ఏమో తెచ్చుకున్నాం అంటే ఇక చెప్పినాగ ఫోను అది అ యితే నాకు మైండ్ పని చేయలే మైండ్ అంత త ఎట్లనో ఉండే కొంచసేప్ దాకా
అ
ఏమర్ధం కాలె
ఆ తాట్ ఏం రాకుండొచ్చుగాని నువ్వు నా నాతో మాట్లాడుతున్నావు అని ఉండొచ్చు
అదీ నాకు తెలుసు గాని ఇంక ఇదీ ఇప్పుడు గెంతైనా ఇది టెన్షనే ఉంటది గా ఫోను నేను గుంజుకునే లేకుండె అంటవా
అ అవును మరి ఏముంది చూసి తీసుకుంటే తీసుకునేది ఉండే మరి
ఉండులే నేను గుంజుకుంటే ఇంకెక్కువ అట్లా అంటే ఏమైంది అంటే ఏమో టెన్షన్కి నెక్స్ట్ టైమ్ ఏంజెయాలె
ఆ
నెక్స్ట్ టైం ఏం జెయాలె
ఏంది
నెక్స్ట్ టైం ఏం జెయ్యాలి ఒకవేళ తీసుకుంటే
నీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను ఇట్లా ఇట్ల ఇట్లా అని అదే కంటిన్యూ చేయ్
అది చెప్పకుండా తీసుకుంటే అది ఎట్లా తీసేస్తా చెప్పు మళ్ళ అది తీసేసినా గాని మళ్ళా డౌట్ వస్తదా
ఆ చెప్తాలే ఎప్పుడన్నా ఇంకా మాట్లాడినప్పుడు
అన్నయ్య ఐతే ఉన్నాడు గానీ అది అది జూసొ ఛాన్స్ అయితే లేదా
ఏమే ఏం లేదులే
ఏదో చెప్పే అమా భయమయితీతుంది పాతల పాత ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా సుకోవాల వద్దా అని కూడా భయమే
వద్దు అని చెప్పినా ఇక నీ ఇష్టం ఇక
పాతవాళ్ళ ఓకే అన్నావు కదా
ఏమో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుట్లా అయి ఇట్లా ఫోన్ అన్నాంక ఇక ఎందుకులే అనిపిస్తలేదా నీకు
అనిపిస్తుంది అదే నిన్ను నిన్ను అడుగుతున్నా అదే ఇంకెవ్వరిని అడగలేను కదా అందుకే నే నిన్న అడుగుతున్నా
హ
దానికోసమే అడుగుతున్నా నాకే ఏం అర్ధం అయితలే మ్..
అట్లాంటె ఇట్లాంటవ్ ఇట్లాంటే
అరే జరిగింది చెప్పినా నేనేమన్నా నువ్వేం చెప్తావా నీకు చెప్త చెప్తున్నా ఇంకేమన్నా నేను ఇప్పుడు
నన్నయ్యా
మ్
సరే పాత వాళ్ళని ఓకే అన్నగాని ఇప్పుడు ఇట్లా అన్నాంక ఎందుకు తీయి వద్దులే అని అంటున్నావ్
ఓకే
ఎంపీక సినిమా చూస్తా అంటున్నావ్ రోజు సినిమా చూస్తున్న సినిమా చూస్తున్న పాత సినిమాల కొత్త వ
ఏ ఏవో వెబ్ సిరీస్ ఆన్ల పెడతారు కదా
ఇల్లా రీల్స్ లా సినిమాలు ఇట్లా సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇట్లా పెడతారు కదా అల్లా చూసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తున్నా టూ టూ ఇయర్స్ ఏ రెండు రోజుల నుంచి చూస్తలేను ఏ మొన్న కరెంటు పోయింది చాలాసేపు కరెంటే లేదు
ఉహు
నిన్న జూలే ఇగ ఈరోజు ఇదే సరిపోయింది చూలే ఈ ఆఫ్టర్నూన్ డ్యూటీ నైట్ డ్యూటీ పెడితే కాన్సన్ట్రేషన్ నా మీదనే ఉంటది నాకు అదొక్క అట్టే పిచ్చి లేస్తుంది
నీకీ ఈ డ్యూటీ రావాలని కోరుకున్నావుగా
నా దరిద్రం నేను ఇదంతా అనుకోలేదు అది ఒక్కటి అనుకున్నా ఏమో దానికోసం అని ఇగ చూసిన అదేందో ఉన్నప్పుడు రాలేదు గాని బంద్ అయ్యే టైంకి వచ్చింది ఎందుకు అవకాశం ఉన్నప్పుడు రాలే లేనప్పుడు వచ్చింది. ఈ కదే అనిపిస్తు
ఖాళీగా ఉంటే కాన్సంట్రేషన్ ఖాళీ గుంటే అంటే ఎక్కువ టైం ఉంటే ఇంట్లో ఇంట్లోల్ల మీదే ఉంటది ఏదైనా
ఆ అదే వచ్చిందిలే కథ నాది అట్లనే అయితుంది పొద్దున పోయి సాయంత్రం వస్తే ఇగా పొద్దున గ టైంకి ఇగా అంత ఉరుకులాట ఉరుకులాట లాగా అయిపోతది నైట్ ఇగా టీవీ జిమ్ ఇంగా అదే అయి
అయితది అదే బెటరు
అదే బెటర్ ఉంది నా దరిద్రానికి నా అన్నం ఆగంజేనికి
పోనీతీయిగా వారమేగా
వారంయేడ ఒక నెల మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వీక్ నైట్
అవునా
ఆ నీకు చెప్పినా కదా నైట్ డూ నైట్ అని నైట్ డ్యూటి అని
అవునవునను అన్నావ్
మర్చిపోయినా నెక్స్ట్ వీక్ నైట్ వన్ మంత్ వరకు రమ్మన్నాడంట మరి వన్ మంత్తో మళ్ళ కంటిన్యూ ఏం అర్థమైతలే నాకు
హుహు
ఉ అల్లా గ్యాలరీ మొత్తం తీసేసిన ఈ కోతే ఉంది కదా
ఉహు
అమ్మాయి వీ అన్ని తీసేసిన ఇగ నిజంగా విచిత్రం చూడు ఈ వన్ ఇయర్ నుంచి ఏమి జస్ట్ టచ్ కూడా లేదు ఇప్పుడు సడన్ గా మొన్న అంటే అది మ్యారేజ్ డే కాట్టికి స్టేటస్ ఎవరు చూసిరో దానికోసం ఈరోజు సడన్ గా నాకు అసలు అది అర్థమైతలేదు చెప్పకుండా మళ్ళా
ఉ
ఎంతసేపు చూసినా కూడా ఐడియా లేదు నాకు అదే టెన్షన్ ఎక్కువ
ఆడన్నట్టే ఏదో జరగబోదు ఇంటిలాగా అనిపిస్తుంది కదా
ఏంది
ఏదో హింటిచ్చినట్టు అనిపిస్తలేదు.
అందుకే హింటిచ్చిన అన్నిగనము హింటి ఇచ్చినా కూడా నువ్వు మనం మారకుంటే ఇక మనమే కష్టం అసలు
ఆ నేను మారకుంటానులే హిట్ రాకముందుకే ఓకే అనుకున్నా నేను లే తేడాని నేను తీసుకుని నీకు చెప్పన ఏంది. ఆ మ్యారేజ్ డే రోజే లాస్ట్ అయిపోయింది ఆ రోజు చెప్పిన గదా
అదే అదే
నాకు మళ్ళ గూడా ఎవరేమి ఇయ్యలేదులే అదే ఇంగా నాకు ఈరోజ అదే దేవుడే కాపాడిండు ఇంకేం అర్ధంగాలేదు ప్రతిసారి మనకు ఫేవర్ చేయాలని రూల్ లేదుగా
హింట్ ఇచ్చినప్పుడే ఉండొచ్చు గదా మళ్ళీ ఎందుకు ఇట్ల చేస్తే అని ఇగ దేవుడు గూడా చూస్ స్తడిగా
అదే అందుకే ఇగ నేను ఆ మొన్న నించే గని ఈరోజు ఇంకా కొంచం ఎక్కువ
ఏ జరిగినా మన మంచికే అనుకోవాలి అంతే అత్యాశ పోది అంతే ఇగొ ఉన్న ఉన్న కడిగి చాలు చ్చే కాడికి జాలు ఇగే ఆ రిస్క్ ఉద్దు మెన్షన్ మెంటల్ టెన్షన్ ఉద్దు వద్దు ఉన్న కాడికి కూకొని ఇదే ఏ ఒప్పుకుంటడో ఒప్పుకోడో అని నేను అంటుంటే నువ్వు ఇంక అట్ల అంటున్నవ్ ఏది మానే చేయ్ గొద్దు
ఆ
అడగడం వద్దు అంటున్నా
అడగట్లేనే అట్ అరే నేను ఏడడిగిన్నే నీకు చెప్పినా గదా త్రీ డేస్ అయిత దని చెప్
పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు
హ్మ్ ఓకే చెప్పినవు గదా సరే
ఏ జస్ట్ కంపెనీ నుంచి వచ్చినయి చాలు అవే అవే ఒప్పయాలి ఇంకా ఫిస్ట్ వల్ కి అదే టైమ్ డేట్ అన్ని కనిపిస్తయి గదా హిస్టరీలో గూడా
కనిపినే నేను అక్కడది వేరేమో గాని ఇక్కడ అక్కడేమో గాని ఇక్కడ మెయిన్ గదా మే మనకు
ఇ ఎప్పుడ్ డో మార్చ్ ఫోర్తా ఎప్పుడో అది పొంది యుూఎస్ యయుఎస్ లాస్ట్ ఇంగ అది గా హా నేను ఇంకా మార్కెట్ పోలేదు ఇంక ఏది పోలే నాది మీ అంతా నాదైతే క్లియర్ ఉందిగని ఇగ అడుగుతే తీసిస్తా ఒకవేళ మళ్ళీ ఆయన చీ ఎన్నది అది రాదు అందుకంటే అండ్ల రీఛార్జ్ లేదు గా
రీచార్జ్ లేదు ఓకే నువ్వు మళ్ళ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తది గదా
అదేనే అప్పటి వరకు పని జేసినం అనుకో నేను ఇప్పుడు ఉగాదికి వస్తేనేన అంతా ఆన్లైన్ షాప్ పాపింగి వేద్దాం అనుకుంటున్నా కింది వరకు ఆయన ఎందుకు వెతుకుతడడే వెతుకడుగా
ఓకే అంటే నువు వాళ్ళు ఎపిచ్చుకుంటవా ఎంత ఆన్లైన్ షాపింగ్ చేసినా నీ దగ్గర మనీ ఎక్కువ లేదుగా
నీ అమౌంట్ గూడా నేను కొద్దిగ ఎపిచ్చుకొని నీ నీ బిల్లు నా దాంట్లో కెళ్ళి కడదామని నే అన్నా నేను మా మామ్మితో గూడా అది ఎం జేసిన నేను మమ్మికి చెప్ చెప్పిన వివరణ ఇచ్చిన ఇగో మరి చూడడా మరి ఫోన్లు ఉంటే అంటే నేను ఇ ఉగాదికి వస్తా గద కొన్ని బిల్లులన్నీ నా దగ్గర ఉన్నయ్ నా ఫోన్ పే చేస్తే జ్యోతి చేసేటి అంటే సారీ చేసేటివి గూడా నేను అందులో అది ఏపిచ్చుకుని చేద్దామని చూస్తున్నా అని చెప్పిన
ఒక ఫైవ్ నా దాంట్లో ఫైవ్ కే నాది ఫైవ్ కే నీ దాంట్లో చేపిచ్చు కున్నవా
మమ్మీ గూడా ఏమన్న ఉంటే ఆ నా దాంట్ల కెళ్ళి అదే మమ్ తీసుకుంటే నా దా దాంట్ల కెళ్ళి పే జేసి నీది నాదికి కవర్ అయితది గదా చిన్న చిన్నవి గూడా నీ ఏముంది జూస్తాయో ఒక కావాలని ఒక దగ్గర జూస్తాయి టెన్ రూపీసు
అర్థమైంది అర్థమైంది ప్రతిది మనది అదే చెప్పాలి ఆడవానికి ఇద్దరం కలిసి ఉంటాం
ఇదే ఉంటే మొత్తం ఇదే చేస్తాం ఆ ఇదే ఉంటాం ఇదే చేస్తాం స్తమని చెప్పాలి
ఉ అంటే ఓకే చేద్దాం గానీ ఇది తీసేయాల్సిన అవసరం లేదుగా నేను అది
ఏంది ఇంకా తీయాల్సిన అవసరం లేదు ఇవి అంతా పోతే కింది వరకు ఎవరు చూడరే జస్ట్ ఓపెన్ చేసి చూసినా ఇదే ఇదే ఉంటది స్టోరి అంతలా
అంటే నేను ఎంద్-ఓకే నేను ఎందుకు భయపడుతున్నా ఓ కామె ఇట్లా మెసేజ్ కొంచెం పెద్దగా ఇచ్చిందన్న కదా
ఆ హ అది ఎప్పటిదో కదా ఇప్పుడు అది అదయినా కిందికే పోతది కదా ఇప్పుడు కాదు రీసెంట్ ది కాదు గదా
రీసెంట్గా ఎంత కిందికి పోయినా మరి కొంచెం స్క్రోల్ చేస్తే అది అదొకటి కొంచెం భయం అయితాంది